ఉమ్ ఇగ అంతే పొద్దు నుంచి ఎవరు ఆన్లైన్కి రాలేద్ కొంచెం గురువారం కదా అన్ని మమేష్ నాగూడ మీ టుంది వైప్ ఇప్పుడే ఆన్లైన్కి వచ్చినా ఇంకా మమ్మీ ఇప్పుడే వంట చేసి ఇట్ల పడుకుంది ఆ ఇప్పుడే చేసింది గురువారం టిఫిన్ ఉండదు కదా
అవును మేం టిఫిన్ చేసినం
టిఫిన్ చేసింద్ మీరు
మీ ఓ మన్ష్ పోకటే
ఏంటిది
అంటే బయట మీదలోచన్ బాబాయ్
ఏవీ ఇడ్లిలా
నేనేమో పూరి విన్నా
ఓకే
లివినూ వాడాదినాడ్ డోహు సోనేమో బోండా
హుహ్
ఈహనమ్మో పొద్దున్నే వేయిందన్మకొండకి
అవును కదా ఈ రోజు క్ల్లెస్మెంట్ ఉందన్నారా దాని భాదల్ అందరు గల్చుప్ మైస్కుంట్ టైపోగా ఉప్మా బోర్ సోని ఫేవరెట్ ఆ ఆ ఆ అయో నైట్ దీంట్రా మరే నన్ను
చెప్పారా ఆత్ర నుంచి పెట్టినాడా
ఫోన్ ఇవుడా
సోనూగూడ గంతే
సో కూడా ఫస్టింగ్డ్
ఏలే ఫాస్టింగ్ ఏలే గా ఒక టూల్ డే ఫాస్ట్ంగ్ కాదుగాను నీస్ తిన్ అంతే
ఆహ్
ఊహ్
ఏ పొద్దునే ఓయిందా హాని
ఆ ఐదున్నరకు ఎక్కింద్ బస్సు
ఉన్నాడ ఉన్నాడు రాహుల్ అన్నయ్య ఈరో హాస్పటల్ పోత్ మమ్మీ వాల్లిగా
పోతార్నా
దన్ ఊకే మళ్ళా మోసస్తామే టాబ్లెట్ల అయిపోయినయ్ ఆ
మోన్ వరకే లేట్ అయింది. గుద్దనికే
అవును సాయంత్రం పోతారు. ఇంక ఇప్పుడు ఇగా రాయ్ నెంబర్ రాయిస్తే థర్టీ టూ వచ్చిందట
అవునా సాయంత్రం దాక ఉంటడా మరి డాక్టర్ ఉన్నాడటనా సతీష్ చంద్ర సతీష్ చంద్ర
ఆ సతీష్ చంద్రాణే ఇంగా మూడు గంటలు నాలుగు గంటలు పోతే అయిపోతది కంచల్లి
ఏం కూర చేసింది
ఆ బెండకాయ పులుసు ఉ అ మీరు కాదు మేము టిఫిన్ చేసినం అడా
ఆ
నీకు చేసిండా మీ అన్నయ ఫోను మీ అన్న గారు ఫోన్ చేసారా ఎందుకు అబ్బా యిందనే ఎమి చెప్తలేడెందే నాకు అర్థం కాదు
ఏమో మారినేమో పలగవాడి చేసిండు ఇగ సోమవారం రోజు ఈడేట్ పెట్టుకున్నా కానీ ఫోన్ కూడా చేస్తలేడు బిత్తిరోడ్
డేట్ కి పెట్టుకుంటానం ఏంది అని అడగాలి గదా ఈరోజేంది గురువారం
అదే అంటే ఇంకా వా ఇంకా వా ఉన్నాయలే అనుకుంటాండెమో
అట్లా ఎట్లా అనుకుంటాడు మరిొకవేళ బుధవారం మాకు వీలైతే లేదు అని అంటే ఏంచెప్తావ్ అదివారం పెట్టుకుందాం అంటే ఎమ్చేస్తావ్ మరి ఏ పిచ్చి కాకపోతే సక్కగా అదివారం పెడితే అయిపోవు
ఆ అది అయితే మంచిగా అందరికి మంచిగా ఉంది అందరిక దీనికి మీ మీటే ఉంటాయి మా
అదే గదా
సరే
ఉంటది నాకు ఇంకా ఆ రోజు మీట్ తోస మీట్ మళ్ళ ప్లస్ మీట్స్ లేకపోయినా ఒకలా ట్రై చేయొచ్చు కాని మీట్ ఉంటే కష్టం ఉ ఏహే ఎంటు గాదు అండా క నీసం అడగోదా ఏడ పెట్టుకుందాం
నేను అన్నది సండే పెట్టుకుంటే అందరు వీలవుతదె మీరు కూడా జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు గదా ఆ
ఆ ఆ
మరి ఆడే మార్చిండు ఎంకులప్ప ఎంకులప వచ్చిండట శ్రీరానాకట సంద వాసులు ఎత్తాంండట ఆటడు తిరుగుతాండాట మోననే వచ్చిట ర రెండు మూ రోలకే ఇందనే
ఆ మా ఇం టి కంద వాడ్ అచ్చివనికి రయింది అే
అన్నానా అ శ్రీరామానవమి అట్లే తిరుగుతానుేో మళ్ళా ఇటురుడు వీలు కాదు వాళ్ళ ఫ్రెండ్స్ అట రమ్మని చెప్పి్రట నువ్వు ఉంటేనే చంద వసూల్ చూసిడు అయితది అని ఫోన్ చేస్ రప్పసుకున్నాారట
ఆ దానికి దీనికి సంబధం ఏమన్నాది
ఇ ఆట తిరుగుతాను కదా మళ్ళీ రెడు రోజులు అది పని అవుతుందా కాదు అనుకోవచ్చు
ఆ వాడ కాపోతే ఇంక ఇంట్లో ఎవ్వరు లేరు అట్న కొడుకులు వాడు ఒక్కడే ఉన్నాడు అట్న కొడుకు
ఇంకా స్కూ సున్నం వేయలేదట ఎ ఎత్ర కోచ్చ రేపు యారు మరి
అవునా ఏమో బాబ్బాయి రాజన్న వేస్తున్నారు న్నాాల చెప్పిండు
ఇది మదలవెట్టచ్చ ఈ అన్నది
అవునా ఏంది ఏమి అంటాం సోని కుక్కనా
సోను కుక్క కాదు
సోనీ కుక్క ఏేదరు సోనీ కుక్క కాద్ అంట పిండిటీ అలేదు అబ్బో సోనీ నీ ఏం అనలేదు నేను అనలేదే సోని మీ నేననలేదే బాబు ఏ మీ అమ్మా ఉంటుదండి అమ్మి కడే ఆ ఇదిర్త స్ూపిన్ స్ స్ూపికి పెటిరా ఫుడ్
స్నాఫీ దా కొ గుడగా వెళ్డద ఇనాడ పోదన్న నుంచల్ పాల్ తగుతలే మొత్తం ఇంట మూగాపోయి ఉన్నాడు ఈయల హా లేవు గా
ఆహా
పొద్దుగావే తది
ఆ
ఇప్పుడే లేసిండు ఈ ఎప్ప నుంచో నిద్దర లేదు ఏమి లేదు మొన్న పాలు తాగమంటే పాలు కూడా తాగలే
అమ్మ అలిగింది కావచ్చు అనిమయింద ఎ ఉంటది
ఆను ఉంటే ఆనుతోనిడుత సోంత కొన్నాడు అంటా
సోన్ మరి సోన్డుతాంట
సోన అన్నం పెెట్టది కదా అదేక్కు అస్త పడుకుంటే క లేపోతుది గిచ్చుతది
హమ్ గది సౌండ్ పెడ్తే పెడుతంద
బరితు తిన్నదనే మరి మమ్మీ
మమ్మీ ఏం తంలేక అన్నమే తింటి ఇక అన్నం
తినపెన్ మరిగా పదకొండు ఆయితంది
పదకొండున్నర అయితదంటే ఇగ మరికంత పొద్దున్న నిందిన పన్నెండు గంట వరకు
రాత శీ కుడుగాయంది సిక్కుడు క్యాన్సల్ అయ్యింది తమాటా ఆ ఎక్కేయండీ అన్ని కాన్సల్ అయినాయ్
ఏమి రాగి జావ తాగినవా
తాగిన
అదే అన్నది రాగి జావానే అన్న అ అదేందే ఇట్ల అంటే ఏందో రాగి జావానే నై మీము నిన్నన్నాయి ఏం తిన్నం తెల్సా
ఆ
ఏం తిన్నమంటే నేను మమ్మీ చికెన్ బిర్యానీ లా
అవునా ఆ అన్నయ్య తీస్ కొచ్చిండా
అవును ఈడ్నే తీస్కచ్చిండు మా ఊర్ల తీస్కచ్ కచ్చిండు సుష్మ వాళ్ళ ఇంటి ప ఎంత బాగుంది టేస్ట్ స్మెల్లే సూపర్ వచ్చింది పన్ జేయంగనే సూపర్ టేస్ట్ ఉన్నదే ఆ హన్పకొండలయి వేస్ట్ అన్పించింది నాకైతే ఇగ
అంతే మరి ఇక్కడ తీస్కునది బెటరరు ఎంత మరి ప్యాకింగ్
ఓ
ఆ ఇప్పుడు పెరిగినయే మళ్ళ ఇగ ఇగ గ్యాస్ గ్యాస్ పెరిగింది. గ్యాస్ అత్తలే కదా ఇప్పుడు షార్టేజ్ అయింది కోల్ రేట్లు పెరిగినయి కాబట్టి ఇగ రేట్ పెం ఇ ఇరవై రూపాయల్ వంద రూపాయలకి ఇచ్చే వన్ వన్ ట్వంటీ చేసింరు
ఆ మంచిగుంది టేస్ట్ మస్తుంది ఒకటి ప్లేట్ ఒక ప్లేట్కి ఇద్దరం తిన్నాం మేము మ్ మంచిగా సరిపోయింది. టేస్ట్ సుప్పర్ ఉన్నది. తెచ్చుకోవాలి
తెచ్చు ఆకలతే మంచిగా తెచ్చుకొని తినచ్చు మంచిగా ఒక్కరు మంచిగా కడుపునిండా బాగా ఆకలిమంట మీద తిన్నావనుకో ఒకటి మా ఒడుత్తది. ఆ
చూట్లెవ్ టెస్ట్ మా రాహుల్ అన్న ఒకసార్ పట్కచ్చిండు ఓయమ్మ దారుణంగ అంటే దారుణంగా ఉన్నద్ గలీజ్గున్నది. టేస్టే లేదు అంతల జనాలు ఎక్కువ ఉండాల మంచిగా లేరు ఈడ జనాలు ఎందుకు ఎక్కుంటరు ఒకటే గిన్నెల అండుతారు కదా బిర్యానీ
అవును
హు అట్లా
ఉ
మాట్లాడతా మమ్మీ తోటి
టియి టైమ్ అయిందానే
సరే మాట్లాడ ఆగవే ఓక్కనిమిషం ఇప్పుడు నాతో ఇంకొక వన్ మినిట్ మాట్లాడు మాట్లాటినంక నెక్స్ట్ టెన్ మినిట్స్ మీ అక్కతో మాట్లాడు టూ కాల్స్ ఐపోతై ఏ బాబాయి
నేను చుత్తనే లేేను నీ సెల్ ఏడ పెట్టి నవ ఆ బైటివేన్ బాబాయి
ఇది అయిపోయినంక కట్ చేసి బాబాయి తో మాట్లాడు తర్వాత నాకు మళ్ళా మెసేజ్ చెయ్యి నేను ఫోన్ చేస్తా మమ్మీతో మాట్లాడు అయిపోతయి కాల్స్ ఈరోజు ఓడ పెట్టాలి లాస్ట్ ఇగా ఇంకొక వన్ మినిట్ ఉన్నది అంతే
బ
వన్ టెన్ ఫార్టీ సెకండ్స్ ఉన్నా అంతే మీ అమ్మ లాస్ట్ కచేవరకు కొడతలేదండి ఫైవ్ మినిట్స్ పెట్టేెగా టెన్ మినిట్స్ పెడతర ఎవరన్న కాలు ఫైవ్ మినిట్స్ పెడితే మాట్లాడతాం టెన్ మినిట్స్ ఏం మాట్లాడతాం
టైయింది ఉం కాసల్ పెట్ట ఆ
హు చీనాతేనా చి మరి అస్తదా హాని రోజు ఇంటికి సాయంత్రం
ఎంది రా
హానాస్త ఇంటికి రోజు సాయంత్రం అంటున్నా
ఆ వస్తది వస్తది అదే అదే
ఫర్టీ త్రీ ఫర్టీ సెవెన్ ఫటీ ఎయిట్ ఫ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ
టి ఫిఫ్టీత్రీ ఫిఫ్టీ ఫోర్ ఫై సిక్స్ సెవెన్ ఏయిట్ నైన్ టెన్
ఇయ్ జయల్నా బాబాయ్ కి ఇతావా
ఆ కొంచం ఆయనకె ఇద్దాం ఆగే
హా సరే ఓకే
ఓకె ఓకే